హలో ఏం చేస్తున్నావ్
చెప్పండి మేడంమ్
ఏం చేస్తున్నావ్
ఏముంది ఏమీలేదు ఆ చెప్పండి మేడ
క్లాస్ క్లియర్గా లేదు కొంచె సైడ్ సరే మాట్లాడండి
చెప్పండి హలో
హలో
చెప్పండి మేడమ్
ఆ ఏం చేస్తున
కాస షాపింగ్ మాల్లో ఉన్నా మేడం
కాశంలో శారీస్ ఎలా ఉంటాయి
కాస లో శారీస్ చాలా బాగుంటాయి మేడం ఆఫర్స్ లో ఉన్నాయి ఒకసారి వస్తే ఒకసారి వస్తారే మేడం షాపింగ్ షాపింగ్ చే చూడండి
విజిట్ చేస్తే ఆఫర్స్ గురించి చెప్తారా కాల్ల్లో కూడా చెప్తారా
ఇది చేయకుండా చెప్తాం
శారీస్ కాకుండా ఇంకా ఏమైనా ఉంటాయా ఓన్లీ
కిడ్స్ డిపార్ట్మెంట్స్ కిడ్స్ పిల్లలవి కూడా అద్భుతంగా ఉంటాయి మేడం ఆఫర్స్ ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్స్ ఉన్నాయి మేడమ్
హుమ్
అ ఒకసారి వస్తే షాపింగ్ మాల్కి వస్తాం చేస్తే ఒకసారి తెలుసా నా కాల్
ఆన్లైన్ పడుతదా యాక్సెప్ట్ చేయ్యి